అరా
హాయిరా చెప్పు ఏదో చెప్తా ఉన్నావు
అదే వెళ్ళాం నైటోటికి అని చెప్తున్నా అంతే దూరం
ఇద్దరు రాలా నాకైతే ఒకసారి అట్లేవంది గిలిచపోతా ఉంటే రాత్రి ఇంకా బ బైక్ లో పోతా ఉంటే నిద్ర
నేను ఫస్ట్ టైమ్ నా లైఫ్ లో నా లైఫ్ లో ఫస్ట్ టైం నైట్ అవుట్ వెళ్ళింది అందుకే ఎక్సైట్మెంట్ లో రాలే కానీ నెక్స్ట్ డే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వచ్చినప్పుడేద వచ్చాము ఇలా టెన్ థర్టీ టెన్ ఫార్టీ అయింది టెన్ ఫార్టీ క పడుకొని ఈవనింగ్ ఫైవ్ క లేస్తాం రా ఇ బషాగ నేను ఫైవ్ లేచ ఇది అర్లీ మార్నింగ్ ఫైవ్ ఈవనింగ్ ఫైవ్ అ కన్ఫ్యూజన్ లో కూర్చున్నా ఈమెే చూస్తే విలేక ఇంకా లేలే ఆమె సిక్స్ థర్టీ వరకు లేలేదు ఇంకా కా హలట ఆమె అయితే అక్కడికి మేము ఇ ళ్ళా అక్కడికి వెళ్ళినప్పుడు గేట్ ఫైవ్ తర్టీ వరకు ఓపన్ చేరు కదా అట్లే ఇంకా బం ఇట్లోనే అట్లే కొసే అట్లే ఏ పడుకోని అట్లే కూర్చొని అలానే పడుకొని చాలీకి సచ్చి పోయా బైక్ నితిన్ స్కూటీ ఉంంది ఇంకా వాళ్ళకి స్కూటీ క లేదు కానీ వాడు రెండుకి తీసుకున్నాడు స్కూటీ అంతే ఇ ఇ నలగడం స్కూటిలో ఎలా
చాలనా నిద్ర వస్తుంది మాగైతే ఆ రోజ అయితే దారిలో అంతా పడుకునేదే నేను నీకుల్ ఎట్లా వచ్చాం తెలుసా నా స్వెటర్ ఉంటది కదా నా స్వెటరు ఆ నిక్కి పొట్టకు గట్టేసి అ ట్ట పడుకున్నా నేనైతే దారిలో ఉండే వాళ్ళందరూ ఏంది ఇవ్వ అయిపోయింది వీళ్లకి ఇంక కట్టుొని పోతున్నారుార అనుకున్నట్టుగా అనింది అది కూడా తెల్ల స్వెటరు ఇంగనుూ ఆలోచించు కేటుంట అది
మ వైర ఏద లే చల్ అంట చలి రాబా ఈ స్వెటర్ వేసుకున్నా అయినా చలి ఒప్ప చలి కానీ బలే వన్నింది తెలుసా అవును చాలా బాగు నింది మేము వెళ్ళ అది వర్షం అంటే డ్రిజిల్ అవుతూ ది ఫుల్ వర్షము పడట్లే ఆ మళ్ళీ వర్షం
అండ్ అక్కడన్నే క్రౌడ్ ఏంటంటే అది వస్తాంది వస్తాంది అన్నప్పుడు అ నయితే మళ్ళా గమ్న అయిపోతారు ఓ నడిచతే మళ్ళా గమ్మన అయిపోతారు
కానీ మేము పో మేము ఎంతసేపు వే చేేసే అసలు అ రైజే అవ్వలేదు తెలుసా అయయినట్టే ఉంది కానీ అవ్వలేదు అంటే వర్షం పడుతుండంది అందుకే సన్ రైజ్ అవ్వలేదు
క్లౌడ్స్ కొంతమంది ఏమంటారంటే క్లౌడ్స్ బాగా క కనిపించవు కొన్ని కొన్ని సార్లు అంటారు కానీ మేము పోయినప్పుడు బాగా కనిపించ
మాకు క్లౌడ్స్ే కనిపిలే మొత్తం మంచిగా ఉంంది
ఆహా ఫ్రౌట్స్ బలి ఉన్నా ఇరా అది ఎ దంటే ఇప్పుడు మనకి పీచ్ మఠాయి ఉంటుంది తీసుకొని తింటాము అంత బాగా మన దగ్గర దగ్గరే ఉన్నట్టు అనిపిస్తది పోయి పట్టుకోవాలి అనిపిస్తది, కానీ దొరకదది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కదు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్
ఓ చూడాలి మరి మేము ఆ టైంలో పోవాలే ఇప్పుడు మేము మొన్ననే పోయింది లాస్ట్ సండే
ఉమ్ ఉమ్ అంటే ఇది సమ్మర్ కదా సమ్మర్ అన్ ఇక్కడ వెదర్ స్టేబుల్గా లేకుండా వర్షాలు పడ
ఉమ్ మ్ ఇది ఇంకా అప్పుడేమో ఆ టైమ్నా ఎక్కడికి
మీతో పాటే
ఊహు ఆమె ఇంటికి వెళ్లింది అప్పుడే ఇంటికి ట్రైన్ బుక్ చేసుకొని ఒకవేళ పిలిచినా రాదు మోస్ట్లీ రాదు
ఎందుకు ఆ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా
ఆ ఏమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పెద్ద డిఫరెంట్ మాలోక్ మింగల్ అవ్వడేమో అని నా ఫీలింగ్ అంతే
ఊహూ
మ్మ్
అదేమో భారతి ఏం చేస్తుందో ఏమ్
వాడుకి వా జీవన్ గా జీవన్ కి కిరణ్ అంటే పడదు
ఆ
సరిపోతుంది ఇంకా ఏమో వాడి కొంచెం ఆటిట్యూడ్ అని వాడి ఫీలింగ్ జీవన్ కి
ఊమ్
ఉమ్
ఈ మధ్య భారతి మాతో ఎవరితో మాట్లాడడంలా వాణితో తప్ప కదా
అవును రరే ఆ దీన్ మొన్న ఎంత ఏడ్చుకున్న తెలుసా నేను ఆ ఇప్పుడు నీకు రూమర్ వచ్చింది అంటున్నావు కదా నువ్వు అప్పుడు అప్పుడు నీ నిజంగానే మాట్లాడలే అది రూమరేం కాదు నిజంగానే మాట్లాడలే నాతో ఒక ఆల్మోస్ట్ ఒక వన్ వీక్లా నాతో మాట్ ట్లలే నాకు కంప్లీట్ గా తెలిసిపోయింది లైక్ అవాయిడెన్స్ లానే అనిపించింది నాక్ కంప్లీట్ గా సో ఇంకా అట్లై తుందని చెప్పి నేను ఎంత ఏడ్చుకున్నా తెలుసా అంటే నాకు అలా, నాకు ఎవరు ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా బా మాట్లాడుకొని అలా ఉండాలి, సడన్ సడన్ గా చేసేస్తే ఇప్పుడు ఏమన్నా నాకు రీజన్ తెలిస్తే ఓకే అబ్బా ఈ రీజన్ తెలుసునే అనుకోచ్చు ఇట్లా రీజన్ ఏమ్ ఉండదు, మాట్లాడడం ఏమ్ ఉండదు చూస్తే ఏం ఏమైంది తెలుసా ఆ భారత పోయి, వానికేమని చెప్పిందంట అయి ఏమో ఫౌజీ నాతో మాట్లాడట్లేదు అని చెప్పిందంట నేను పోయి వానిక్ సేమ్ చెప్పినా ఏమోరా భారతీ నాతో మాట్లాడట్లేదని ఇద్దరు పోయి వానికే చెప్పినాం తర్వాత వాణి చెప్పింది నాకు అమ్మా మీరిద్దరు ఏంటో నువ్వు వ చ్చి నాకే చెప్తున్నావు ఆమె వచ్చి మాట్లాడు నాకే చెప్తుంది ఇద్దరు మాట్లాడుకోండి ఎవరు ఎవరిని అవాయిడ్ చేయలేదన్ కోండి అని చెప్తే ఇంకా అప్పుటి నుంచి మేమ్ మాట్లాడుకుంటున్నాం నార్మల్గా నాకు ఇంతవరకు నువ్వు చెప్పే వరకు అస రూమర్ గురించి ఏం ఐడియానే లేదు ఇప్పుడు అడిగిన చెప్పదాపిల్ల నాకు ఆబ్యుస్లీ
అవునులేదా ఎవరు చెప్పరు ఎందుకంటే ఇంకా దాని గురించి అవును ఇట్లోచ్చింది నీ గురిం ఎవరు చెప్తారు చె
అవును అది ఎవరు చెప్పరు ఇంగ ఆ పిల్ల కూడా చెప్పదు
మ్
పాపం జోస్న ఎంత ట్రై చేసుందో నా గురించి బ్యాడ్గా చెప్పేకి
అవు నా పిల్ల చానా చానా గట్టిగా ట్రై చేస్
చేసుకోన్లేరరే ఏం చేసే కొంది ఎవుర్కి అందర్కి మ్ తెల్సి రోళ్ళక్ నేను ఏం అని తెలిస్తే చాలు అందరికి
అండ్ మధూ గూడా అదే చెప్పిండ్ చూసినా వా అంటే ఇప్పుడు చెప్పిర్ చెప్పిన వెంటనే అందరు నమ్మొచ్చు ఆ పిల్ల టక్కన ఒచ్చి నీకే చెప్పింది కదా
నాకాద్ది షాక్ తెల్సా ఇప్పుడూ మధు కడా నేనే మధు ఫస్టూ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పుడు ఎక్కువ క్లోజ్ రా తర్వాత తర్డ్ ఇయర్ లో ఏమో అప్పుటి నుంచి క్లోజ్ అంటే మళ్ళీ అ కొంచెం కొంచెం డిస్టెన్స్ ఉంది నాకు మధుకి కొంచెం ఏమో డిస్టెన్స్ పెరిగింది తర్వాత నేన్ అప్పుడ్ నుంచ్ ఏమో లే అనుకొని అంత ఏమో క్లోజ్ లేదూ అన్ గుడ్నింగ్క కామ్ అయిపోయా మధూ ఒచ్చి నాక్ చెప్పేసరికి ఉమ్మా షాక్ ఐపోయాన్ నేన్ మధు ఇప్పుడ్ ఆమె వచ్చి మధుకు ఏమన చెప్పేస్తె నమ్మేస్తుందని అనుకున్నా నేను నార్మల్ గా కనీ నేనూ ఎ ఫుల్ షాక్ ఐపోయా పిల్లొచ్చి నాక్ చెప్
ఎందుకంటే మా మధ్యా డిస్కషన్ జరిగింది లేరా అంటే ఇ పిల్లా ఎవర్తో ఉంటే వాళ్ళ గురించి చెడ్డగా చెప్తుందిరా వెనకలా పిలా ఏ పెద్ద లాయల్ కాదూ ఫ్రెండ్షిప్ లో అని నేను మధు చాల సార్లు మాట్లాడుకున్నామూ ఏ జోష్న గురించి సో ఆ పిల్లక్ ఆల్రెడీ అంతా మనం మాట్లాడుకుని అప్పుడ బిహేవియర్ ఏందో చూస్నాం కదా కాబట్టీ ఎన్ని చెప్పినా గుడా లాస్ట్ కాపిల్లే బ్యాడ్ అవుతుంది
ఔన్ అది ఆమెక్ తెలియాలంతే
మ్
ఆమెంటే ఎవుడ్కన్నా పడ్తుందారా మన క్లాస్ ఆ మేరీకి తప్తే ఆ మేరీ కూడా ఏమో యాక్టింగొ మరి అది రియాలి ఓ తెలుసు ఆ
ఆ పిల్ల గుడా ఏదో నామ్కే వాస్తె ఉంది అని అనిపిస్తంది యాక్చువల్ గా మేరీ ఉండేది వాళ్తో గదా
ఎవరు రే ఆవ టీమేగ గాద్రా టీమే గాద్ర అమె సోలోరారే ఆ అవి ఎవ టీమ పోదు అమె సోలో సోలో గేమర్ చూడు ఆమె ఎవురితో ఉంటే వాళ్తో మింగిల్ అయిపోతుంది అంతే ఆమెలా ఉండాలి వా ఇలా ఉండాలి పట్టించుకున్నట్టే ఉంటారు కానీ పట్టించుకోరు వాళ్ళు
నిజం అసల్ మధు అయితే ఈ వాణీ అసల్ ఫోనే చేయలేద్ దేవీ ఎగ్జామ్ అప్పుడ్ నుంచి ముందు చాలా క్లోజ్ గా ఉండింది దేలె మధూ ఆ
మనీ ఆహా
మళ్ళీ మల్లమెల్లిగా అది ఎక్కడ ఆరెల్ ల్యాబ్ లో స్టార్ట్ అయిందరా ఎక్కడ ఆ ప్లేస్ లాస్ట్ లోనె చొకూడదు అని ముందే ఎళ్ళలిపోయి భారతి పక్కన కూర్చుంటా అనింది సో ఇప్పలకి మధుకి ఇటువైప్ వాటం అనమాట ఇటువైపు నేనున్నా మాట్లాడుతుంది వాణి వున్న వానితో మాట్లాడుతుంది అట్ట వాత ప్రకారం అది బాట్లాడతానండి ఆ పిల్ల అటువైపు భారతీతో మాట్లాడుతా ఉంది అట్లా జరిగింది అది ఎక్కడ జరిగినో గుడా తెలీదు ఆ పార్టీషన్ మరి
ఊండ్లే ఇప్పుడిప్పుడ్ ఎక్కువ వాళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ ఉ నేను అదే చూసా అది ఒక్క రోజు ఇ ఇన్వెంషియా రోజు ఎక్కువ ఎప్పుడన్నా నాకు ఎక్కువ బాధ అయి ఏడ్చేసి ఇంకా ఎక్కు ఫస్ట్ ఏందంటే భారతీ వల్ల ఓయ్ ఇన్వెంషియాను ఏదో వచ్చిందిరా ఆ రోజు క్లియర్ కట్ గా ఏమైందంటే ఇప్పుడు ఆమె ఫస్ట్ ఫ్యూ డేస్ ఏమైందంటే అది ఒక ఒక సిరీస్ ఒక స్టార్ట్ అయింది ఏమంటే భారతి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలుసుకొని కాలేజ్ పోయేది మార్నింగ్ టైమ్స్ నాట్ ఈవినింగ్ టైం ఈవినింగ్ టైం మాకు ఇంకా అలవాటు అయిపోయింది ఆమె ఇంక ఈవినింగ్ మాతో ఇంక రాదు అన్నట్టు ఫిక్స్ అయిపోయాం ఫ్యూ డేస్ లోష్ స్టార్ట్ చేసేసే ఇంగా మార్నింగ్ కూడా రాకోకుండ ఉండేది మాతో స్టార్ట్ చేసేసినారు సర్లే అలవాటు అయిపోయింది కదా తర్వాత ఏమైంది వాడు ఇంటికో ఎక్కడికో ఎళ్ళాడు రా ఆ వాడు కరెక్ట్ ఇంటికి వెళ్ళాడు ఇన్వెంషియా టైం లో ఇంటికిళ్ళాడు వాడు ఇంటికి వెళ్తే ఏ ఇప్పుడు వాడు లేకపోతే ఇంగ మాతోనే కదా రావాల్సింది నాతో విలేక నేను విలేక పీజీ లోనే ఉన్నాం వస్తే ఇంగా మాతోనే కదా రావాల్సింది కాలేజ్ కి ఆపిల్లి ఏం చేసింది వానికి కాల్ చేసి వాణి వేరే పీజి కదా వాణికి కాల్ చేసి ఎ వెయిట్ చేయరా నేను వస్తా అని చెప్పి వాణి ఆమె కలుసుకొని ఇద్దరు పోయినారు మమ్మల్ని ఇద్దరుని వదిలేసినారా
అదేం అది మిమ్మల్ని అడగలేదా
ఒక్క మాట అడగలే ఒక మాట చెప్పలేదు మాకు అది ఏమైంది ఆ రోజు నాకి ఎట్లా తెలిసింది వాణికి భారతీ వాణిని పిలిచిందని ఆ రోజు మా అన్న వచ్చాడు నా దగ్గరి ఏమో ఎ ల్యాప్టాప్ ఇచ్చడానికో దేనికో మా అన్న వచ్చాడు రా నా దగ్గరికి మార్నింగ్ వచ్చాడు ఇన్వెన్ష రోజు ఫస్ట్ డే నేను కిందికిళ్తే వాణి వెయిట్ చేస్తుంది కింద ఈమెకేమీ పని అబ్బా ఈ టైం లో ఇక్కడ అని చెప్తే అడిగితే భారతి రమ్మ నిందిరా భారతి పోదామనింది అందుకే వచ్చా అనింది
ఓకే ఆ మొన్న కూడా ఎప్పుడో వెయిట్ చేస్ సోనింది నేను బస్ లో పోతా ఉన్నప్పుడు వెయిట్ బస్ లేదు అప్పుడు విలేకతో ఉనింది లే విలేకకి బ వాణికి సేమ్ ఎగ్జామ్ ల్యాబ్ టైమింగ్స్ ఉంటే మో
అలా నాకు బ్రెయిష్ షాక్ రా అప్పుడే రా ఎక్కువ నాకు వీలేకకు ఫ్యూజ్ ఎగిరిపోయింది
అంటే ఏమంటే భారతీ లోపల ఒకటి ఫీల్ అవుతాటాంతది అది చెప్పదు మనకు అర్థం కాదు
అదే నాకు అర్థం కాదు బాబు అదే నాకు అర్థం కాదు చెప్పేస్తే ఒక పని అయిపో తుం ఆమెక్ కి టెన్షన్ ఉండదు మనకు టెన్షన్ ఉండదు ఆ అలా కాదు అదే అది కి
ఏం డెసిషను ఏమైంది ఏం ఐడియా ఉండదు అవును ని జంరా బాబు అసలు ఏ మని చెప్పదు మన కే మనకి అనిపించేయాలా ఏమో చేసేసినాం మనము అ
ఆ అదే అదే నాకు అర్థం కాదు నేను యు ఎం త బాధపడ్డాను నేనే ఎమన నేనేమనుకున్నా పార్తికి పార్తికి కిరణ్ కి గొడవయంది అక్మల్ వల్ల దేనికో ఈమె ఏం చెప్పింది అక్మల్ తో ఏందో నా పేరు తీసుకొని వచ్చి చెప్పేసిందిరా వాడికి అప్పుడు అక్మలు తప్పు కాని నా తప్పు అన్నట్టు చెప్పింది వాడితో సో నేనేమనుకున్నా ఆ రోజు వచ్చి నాతో చెప్ అ అలా సరె లేరా ఆ ఆ నేనేమనుకున్నా అంటే ఆ రోజు ఆ రోజు గొడవైన రోజు అపిల్లొచ్చి చెప్పింది నేను నీ పేరు చెప్పారా కిరణ్ తో ఇలా అంతా చెప్పింది. నేను ఏమన్నా అంటే సర్లేరా పోన్లే నా పేర్ పోతే పొయ్యింది మీరిద్దరు బాగుండండి చాలు నేను ఉంటే నాదేం ఉందిలే అన్నారా. నే అట్లా అన్నారా కానీ ఆడేవి రివర్స్ సీన్ రివర్స్ ఏమైందంటే? నేనేమనుకున్నా వాడేమో చెప్పాడేమో భార్తీకి ఆ పిల్ల నిమ్ ఆ పిల్లతో మాట్లాడకు ఈ చెయి ఆ పిల్లతో మాట్లాడితే నేన్ నీతో మాట్లాడను అట్టేమన్నా బెదిరిచ్చాడేమో అందుకే ఆమె నాతో మాట్ మాట్లేదని నేను ఇంత ఓవర్ థింక్ చేస్తున్నా.
ఉమ్ ఊ
అది ఆమెకు అర్థం కావట్లే ఇప్పుటికి అర్థం కాలే ఎప్పటికీ అర్థం కాదు నేను చెప్ డైరెక్ట్ చెప్ చెప్పే వరకు అర్థం కాదు కానీ నేను డైరెక్ట్ చెప్పలేను ఆమె